హలో
హలో
హలో ఏం చేస్తా ఉన్నండి తిన్నారా ఆహ్ తిన్నామండి, ఏం తిన్నారు
ఏం తిన్నామండి లెమన్ రైస్
లెమన్ రైసా ఇంకేటండి
ఏం లెదండి న్యూస్ చూస్తున్నా
ఓకే ఏంటండి ఈరోజు అప్డేట్స్ న్యూస్ లో
ఏము ఉండండి ఒక వన్ వీక్ టూ వీక్స్ నుంచి జరుగుతుందే త్ర వీక్సెంది త్రీ వీక్స్ ఏంటి ఒక వన్ మంత్ నుంచి జరుగుతుంది ఉన్నదే ఉంది కదా ఎల్పిజీ గ్యాస్ ఆహ్ ఇజ్రాయల్ ఇరా ఇరాన్ వారు అమ్రికా మొత్తంమంత వార్ జరుగుతున్నాయి కదా దాని వల్ల ఇండియాకి పెద్ద సఫరవుతుంది కదా
అవ్నండి అది నిజమే నేను చూసానండి లాస్ట్ టూ వీక్స్ నుంచి చూస్తా ఉన్నానా ఫాలో అవ్తా ఉన్నానా అప్డేట్స్ ని అంటే ఫస్ట్ ఇలా నాకు అంతా తెలిసిలేదు నేనంతా చూస్తాను లేదు న్యూస్ ని దాని తర్వాత స్టార్ట్చేయడం అంటే అక్కడ ఇక్కడ విన్ మీ స్ట్రాట్జి చూస్తా ఉన్నానా అర్థమై అంటే ఎందుకు ఎట్లా ఎందుకు వారు చేస్తా ఉన్నారు ఎ వా-వారు వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ అట్లంతా చూస్తే వాళ్ళు వాల్వాల్ కొట్కుంటూ వేరే పక్కన ఉన్న దేశ వాళ్వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళకి అని
వాళ్ళు సఫర్ ప పడుకోకుండా మొత్తం అంతా వరల్డ్ మొత్తం సఫరైయేలా చేస్తున్నారు
అదే కదా వారోస్తే వార్ అదే ఏమోం అంటరు
వరల్డ్ వార్ వన్ అయిపోయింది వరల్డ్ వార్ టూ అయిపోయింది వరల్డ్ వార్ త్రీ రావాలి ఇప్పుడు
ఆ ఈ వీ వీళ్ళ బాదేక్కువయిపోయింది
ఆహ్ ఎల్పిజి గ్యాసు మ మొత్తమంతా బ్లాక్ అవుతుంది మొత్తం అంతా జనాలు ఎస్తున్నారు అది ఉన్నా కూడా మళ్ళేం చేస్తారు అంటే అది లేనట్టు చేస్తురు అది లేనట్టు చేతే బుకింగ్స్ ఎక్కువైపోతాయి ఆహ్ ఆ బుకింగ్స్ ఎక్కువైపోవడం వల్ల చాలా మంది బుకుంగ్ బుకింగ్ కావవి
ఆ నేను ఈ ఈ ఏమంటే ఈ వన్ వీక్ నుంచి న్యూస్ చూడట్లేదు లాస్టూ వీక్ ఏమంటే అప్డేటు ఆహ్ అంత కుర్ అంటే నార్మ మనం మన ఓచ్చేసి అంత ప్రాబ్లం ఏం లేదు గ్యాసెస్ కి ఓకే అందుబాటులోనే ఉన్నాయి కావల్సినన్నైతే ఉన్నాయి యూస్ చేసుకోవచ్చు అట్లా అని విన్నాను దాన్తర్వాత ఏమై ఇది ఇంకా అలానే పోతుందా అనేది ఏమో ఐడియా లేదండి చూద్దాం ఏదో కొంచెం వర్కండి చూసిం అది న్యూస్ ఏంటి అప్డేటెంటి
ఓన్లీ ఉహ్ ఓన్లీ ఆంధ్రాలో పర్డేకి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ చేస్తుంటే మామూలుగా రెగ్యులర్ గా బుకింగు ఓన్లీ అ న్యూస్ ఓచ్చినా బయట ఊర్కే ఫేక్ న్యూస్ వచ్చినవల్ల ఫైవ్ లాక్స్ మంది చేస్తున్నారు ఒక వన్ డే బుక్ బుకింగు ఇగా ఎవరు కాని గ్యాస్ ఇస్తాడు అహ పర్ డే ఆ త్రీ లాక్స్ మంది ఇంక్రీజ్ అయ్యారు
హ అలా చేస్తే ఇంకా గ్యాస్ లేదు అని చెప్పడం తప్ప వేరే
ఆ ఇప్పుడు అదే గా దాన్వల్ల మొత్తమంతా న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది అది కాక సోషల్ మీడియా ఒకటోచ్చింది ఉన్ననూ ఉన్న న్యూస్ లేని న్యూస్ మొత్తం స్ప్రెడ్ చేస్తారు ఓడో ఒకరు ఎవరో ఒకరు పోష్ చేసిన్దానికి మొత్తం అంత సఫర్ అవుతుంది దాన్ని జనాలూ నమ్మేస్తారు త్వరగా
అ అలనే అలానే ఉందండి ఇప్పుడు నార్మల్గా హాఫ్ ఒకటేసారి హాఫ్ పెరిగిపోయి ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లంతాకాదు పూర్తిగా హాఫ్ ఫుల్ గా ఇప్పుడు ట్వేంటీ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ అయిపోయింది ఇప్పుడు దగ్గర్ దగ్గర అలాంటప్పుడు ఇంగ గ్యాస్ లేదు అన్న టాపిక్ తప్ప వేరే ఏం వస్తుంది చెప్పండి టూ పాయింట్ ఫైవ్ ఉన్నది ఎక్కువ త్రీ అయినా ఓకే మేనేజబుల్ ఎందుకంటే అంటే కొంతమందికి కావాల్సినంతా సరఫరా చేయొచ్చు
ఇప్పుడు దాని వల్ల వాళ్ళు చేసిన వాళ్ళ హోటల్స్కి గ్యాస్ లేదు డిజిల్ గ్యాస్ లేదు
ఇదేమంటే కామిడీ ఏమంటరు పీజీవా హోటల్స్ అన్నా ఓకే వాళ్ళు సేల్ చేసుకోవాలా ఇంకొకటి చేసుకోవాలా అని చెప్పి ఏదోగలా కష్టపడి చే తరు వంట చేసిదో సేల్ చేసేదో ఏదో ఒక బిజినెస్ రన్నా చేయాల పీజీ వాళ్లు ఏసలా అంటే కామెడీ అది ఉందా లేదా ఫస్ట్ ఆఫల్ అది అవుట్ ఆఫ్ ఆడ అక్కడ నుంచి న్యూస్ వచ్చిందా గ్యాసెస్ కొరుత ఉంది అని నెక్స్ట్ డే నుంచి స్టాప్ అయిపోయింది తెలుసా పిజీలో ఫుడ్ చేయడం మాకు అప్పా
ఇప్పుడు బయట గ్యాస్ అయినా కొనాలన్న కూడా ఎంత మామూలుగా హోటాళ్లలో ఎంత కొంటు త్రీ థౌజండ్ కొంటున్నారు బట్ అది కూడా కస్టమర్ మీదకి వేసేస్తున్నారు ఇంకా గ్యాస్ ఎక్సట్రాచార్జెస్ అన్ని బ్లాంక్
ఆ ఏమంటే నేను రీసెంట్ గా హోటల్స్ అంటే పీజీ లో ఫుడ్ బాగు డదు చేయట్లేదనమాట ఏమంటే నార్మల్ గా మార్నింగ్కి ఒక టిఫెన్ చేసి తర్వాత ఆఫ్టర్నూన్ కి లంచ్ కి బాక్స్ కి ప్రిపేర్ చేస్తాఉంటా అనమాట ఇప్పుడు ఏమైం ది మార్నింగ్ ఏది చేస్తదో ఆఫ్టేర్నూన్ కి కదే జేస్త
తినాలేఇంగా
కొన్ని బాగుంటాయి అనమాట ఇప్పుడు రెగ్యులర్ గా నార్మల్ టిఫిన్స్ ఓకే కొన్ని బానే ఉంటాయి ఇంకొన్ని ఆఫ్టర్నూన్ కి తినలేము అలాంటప్పుడు బయటెళ్ళి తిందామనిట్రై చేస్తే నాకు కా మన కావాల్సింది ఏమ తిందాం అంటే బయట కూడా సేమ్ అదే చెప్తా ఉన్నారు హోటల్స్ లో లేదండి గ్యాస్ లేదండి
ఆ గ్యాస్ వల్ల చాలా ఫుడ్ ఐటమ్స్ చేయడం మానేసారు అనమాట ఏవ ఏవి త్వరగా అయితాయో ఏవి గ్యాస్ తక్కువ కన్సూమ్ చేస్తాయో అవే చేస్తున్నరు వంటలు
ప్పుడు రైస్ఐటమనే ప్రీపేర్ చే
ఉమ్ రీసెంట్ గా న్యూస్ ఏం వచ్చిదింటే ఒక షిప్ అయితే వచ్చిందని చెప్పారు ఆ మేబి తగ్గచ్చు రెడ్యూస్ కావచ్చు అండ్ దాది రెడ్యూజయి పోయింది ఇంగోటి మళ్ళీ కొత్త న్యూస్ తెచ్చారు మళ్ళీ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది పెట్రోల్ అయిపోయకవస్తుంది అని ఆ అదే ఓ చాల మం ది పెట్రోల్ బంక్ల మీద చాలా మంది చాలా మంది వెళ్తున్నారు బైక్ల పెట్రోల్ ఎపించు
ఇప్పుడేం లేదు ఇంకా క్యాన్స్ తీసుకొని పోతారనమా పెట్రోల్ బంక్ దగ్గరికి పెట్రోల్ అయిపోతుందని స్టాక్ గా పెట్టుకోనింకి అ అంటే అదే కదా ఇప్పుడు నార్మల్గా చూడండి ఏదైనా న్యూస్ లో కాని ఇంకొ కరు ఇంకుకరి ఎవరన్నా చెప్తే ఆ ఏమన్నా వెజిటెబుల్స్ కాస్ట్ తక్కువ ఉన్నాయను కో అన్నారు అనుకోండి ఇంకా వెంటనే తెచ్చి పెట్టుకోవడమే అంటే తక్కువ ఉన్నాయి కదా యూజ్ చేద్దాంలే ఇట్లా అని ఒక వేళ నెక్స్ట్ మంత్ గాని ఇంకొక వీక్ లో పెరిగిపోతుంది ఆ ఏమంటారు బాల్ కందిపప్పు రే పెరిగిపోతుంది అన్నారునుకో పది రూపాయలు పెరిగిపోతుంది అన్నా కూడా సరలే ఇప్పుడు ఒక నాలుగైదు కేజీలు తెచ్చిపెట్ కుంటే యూస్ అవుతుందిగ రేపు పొద్దన మళ్ళి పెరిగిపోయినప్పుడు ఆప్ కుందంలే అన్నట్టు కొనేస్తరు కానీ కానీ అది ఎవరికిీ తెలియదు కదా అండి మనం ఏం చూసినామో ఏం చదివినామో న్యూస్ చెప్పిందా
అదిగున్న సోషల్ మీడియా ఇంటర్ గానీ టీవీ న్యూస్ ఛానల్ చూడ్రు మన వాళ్లు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే ఏమొచ్చిందో అదే కావాలి
ఆహా న్యూస్ చూస్తనే తెలుస్తుంది ఆవును అవును
ఆ న్యూసే చూడరు అనమాట సోషల్ మీడియాలో ఏం చెప్పారో సో ఫాలో అవ్వడం పోవడం అంతే దానికి ఇంకొరు షేర్ చేయడం వాళ్లు అలానే ఫాలో అవడం
ఉమ్ అది నిజం అంటే ఇప్పుడు నార్మల్ గా కొంతమంది ఉంటారు న్యూస్ చ చదివే వాళ్ళు ఉండరు వాళ్లకి చదవడం రాదు కొంతమంది అట్లా రాకపోయినా టీవీ న్యూస్ ఫాలో అవుతారు అనమాట వింటా ఉంటారు అట్ల న్యూస్ అంతా ఇంకొంతమంది అవి రెండు చేయరు చదవరు చూడ్రు సోషల్ మీడియా ఫాలో అవుతా ఉంటరు ఆ స్టేటస్ ఎవడేం ఏం పెట్టిడు ఇన్స్టాలో ఏం పోస్ట్ చేస్తాన్నారో అవన్నీ చూడ్డము అదే ఫిక్స్ అయ అదే ఫాలో చేయడం ఇంకా అలా జరుతంది అనేసి
చెప్పారు న్యూస్ లో ఈ రోజు అట్లా కొరత ఏం లేదు ఇంక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ మన దగ్గర ఇంకా పెట్రోల్ ఉంది అంత వంత వరకు సరిపోతది అంత వరకు వారం కంట్రోల్ అయితాయి మీ ఏం భయపడకుని చెప్పరు డిక్లేర్ చేశారు. అయినా వినరు జనాలు ఏమంటే కొన్ని బంకులు క్లోజ్ అయ్యాయి అవి ఎందుకో మనకి తెలిద్ క్లోజ్ అని ఇప్పు ఇప్పటి నుంచి ఇంకోటి కంప్లైట్ రైజ్ చేశర అన్మట ఇంగ క్లోజ్ కుడదు ఏ బంక్ అని
ఇంకొకటి వార్ స్టార్ట్ అయినా కొన్ని రోజులకి వన్ ఆర్ టూ వీక్స్ తర్వాత ఏమో నేను చూసానండి ఆ ఇదేమి ఎగ్సు రేట్ పూర్తిగా తగ్గిపోయింది అన్నట్టు నార్మల్ గా సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ వునింది ఆ ఆ టైం లో ఇప్పుడు ఎంత ఉందో తెలిదు ప్ర టాస్ఫ్ నౌ టుడే ఎంత ఉందో తెలిదు కాస్ట్ అప్పుడు నేను విన్నప్పుడు న్యూస్ లో చూసినప్పుడు మాత్రం ఫోరు త్రీ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అక్కడ వరకు వచ్చేసింది అంత పడిపోయింది ఫుల్ ఎగ్ ఎగ్ ది రేట్
ఎగ్గు ఇండియానే కదా అండి మరి ఫారెన్ నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారా ఏమన్నది
మనం వాళ్ళకి సప్లై చేస్తా అన్నం కదా వేరే వాళ్ళకి
ఆహా వాళ్ళకి ప్రైజు ఇంక్రీజ్ అవుతది
వాళ్ళు కొనడం లేదు వార్ వల్ల ఏవి బై చేయట్లేదు మనం వేరే చోటికి ఎక్స్ పోట్ చేయట్లేదు స్టాక్ ఉండిపోతోంది కాబట్టి అది వేస్ట్ అవ్వ కుడదు కాబట్టి తక్కువ రేటు కి సేల్ చేస్తా ఉన్నాన్
తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది ప్రైస్
ఎంత లాస్ మ్ మంత్ స్టార్టింగ్ లో సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ ఉండింది ఫిఫ్టీన్ హాఫ్ సిక్స్ టీన్ ఉండింది ఇప్పుడు ఏకంగా థర్టీన్ కొచే
ఆ తగ్గిపోతుంది గోల్డ్ కూడా తగ్గితే బెటర్ అనుకోండి బాగుంటది
ఆ మేబి ఫ్యూచర్ కా ఫ్యూచర్ లో చెప్పలేమండి వార్ అయిన తర్వాత ఆ వార్ అయిపోయింది కదా అని చెప్పి వచ్చేసి ఇంకా ఫుల్గా హై పూర్తిగా ఒక్కటే ఇప్పుడు ఇది థౌసండ్స్ లో తగ్గుండొచు అనమాట ఇంతంత ఇంతంత ఇంతని ఒక్కొక్క ఒక్కొక్క అంటే త్రుటి డేస్ కి ఇంత అని మయ్బె ఫ్యూచర్ లో చెప్పలేం కదండి ఇప్పుడు న్యూస్ లో వెంటనే
అదే అమెరికా ఏమందంటే కాంప్రమైజ్ అవుదాము అన్నారు బట్ వాళ్ళ అ పక్కయినట్లేదు ఎందుకు కాంప్ర మేజ్ కావాలి మేము వారే చేస్తామని వాళ్ళు అంటున్నరు అమెరికా ఏమో కాంప్రమైజ్ అవుదాం అంట న్నారు కానీ కాంప్రమైజ్ అవ్వం అని వాళ్ళు అంటున్నారు
కానీ ఆ మోస్ట్ స్ట్లీ వాళ్ళదంతా ఏమంటారు ఏమేమి ఉన్నాయో వాళ్ళవి ఎక్విప్మెంట్స్ అన్ని మోస్ట్లీ ఈ స్పాయిలయినట్టు విన్నా నేన్ గుడా అంటే అన్ని ఏమేమి
అట్లా ఏం లేవ్ మొత్తం అంతా దా మొత్ తవ్ వంత వాళ్ళంత అయిపోవాల జనాభా అయిపోతే అప్పుడు కాంబ్ర మైజ్ అవ్
అ అట్లా కాదు నాకు అర్ధం కావట్లేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కొట్టుకుంటున్నారు ఏవడోరికో ఉంది ఎవడో ఇద్దరు ముగ్గురుకో ఉంది వాడు వాడు ఇంకాఒకరినిక ఇంకాఒకరిని రేప పెట్టేస్తున్నారు ఏమో జరుగుతుంది కానీ వాళ్ళ వల్ల పక్కన వాళ్ళ అందరు చచ్చిపోతంది ఉన్న చుడ అది చాలా తెల్ స అసలు వాళ్ళ దిష్ టీమ్ లో ఉన్న వాళ్ళు చ్ ఎంతైనా కూడా కొంతమంది ఉంటార్ గదా వాళ్ కేమీ అవ్ శ్రమ్ లేదు వాళ్ళు ఏందో వాళ్ళు బత్ తోన్నరు వాళీ క్ పోయి తెచ్చుకుంటా ఉన్నార్ తింటా నరు ఉంటా ఉన్నారు అలాంటి వాళ్ళు గుడా వీళ్ళు చచ్ పో వీల్ వీల్ సచ్ ప్ పోతన్నారు లేదో అది తెలీదు గాని మొస్టు ట్లి ఏం తెల్ యన్ వాళ్ళే ఎక్కు చచ్చి పో
ఆల్ అవ్ స్రమ్ లేదు బట్ నాకు అది కావాల అంటుర్ లేదా ఎంతమంది పై పోయినా పర్ లేదు బట్ నాక్ అదే గావాలి
చూడండి ఒకేసరి ఎంత మంది స్కూల్ మీద వాళ్ వేసిన్ దాన్ కి ఎంత మంది చన్ పేయినరో ఒకే సార్ అంత మంది చన్ పేయినర్ వాల్ కి దాన్ మీద దాన్ దాంతో ఏమనా సంబంధం ఏమైనా ఉందా వాల్ కి అసలు
ఎపుర్ లేదా వాళ్ వాళ్ మొత్తం వా వాళ్ళ వల్ల మొత్తం ఇండియా మొత్తం సఫర్ అవుతుంది ఇప్పుడు
ఉమ్ ఇదే మొత్తం అంత హాట్ టాపిక్ వల్ డు వల్ వల్డ్ మొత్తంన్ని ఎక్కువ్ గా కా బ్ ఏమంట్రూ ఎస్తంది చరే అండి
ఆ సర్ లేే అండి మరి టుమారో న్యూస్ ఎమ్ ఉంటదో చూద్దాం
చూద్దామన్ డేట్స్ హెడ్ లైన్స్ సజివ్ బయ్ అన్
ఆ ఓకే అండి